ఆ చెప్పుండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలే కింద వచ్చి కూర్చ పడుకోని వాళ్ళు ఎగ్జామ్ ఎట్రాశారని అడగటానికి కొచ్ ఆ ఆ బాగారాసారంట అందరు ఊ హెచ్ ఏ పి కదా ఫస్ట్ ఎగ్జామ్
ఊ ఆ
బాగానే రాశారంట వాళ్ళ మేడం అయిపోంగానే గ్రూప్ లో మెసేజ్ పెట్టిందంట ఎట్ రాశారు అని చెప్పి అడిగిందంట ఓటింగ్ పోల్ పెట్టిందంట ఎవరు పాస్ అవుతారు ఎవరు పె ఎవరు బెవ్
ఆ ఒకే ఎవరు దానికి సబ్జెక్ట్
సరియ మేడం ఎవరొ పాస్ అవుతార ఎవరెవరు ఫేల్ అవుతారని ఓట్ వేయమనిందంట అసలు మామూలుగా మన డైరెక్ట్ ఒ చ్చడిగితేనే ఎవరెవరు పాస్ అవుతారు ఎవరెవరు ఫెయిల్ అవతారంటేనే మనం ఎవరు చేతులు ఎత్
అవును
అలాంటిది కాన్ఫిడెట్గా ఎ పెట్టమంటే ఎవరు పెడతారు
ఎవరు పెట్టరు ఆ ఎట్ట చేస్తారో కూడా తెలిదు ఎవడో
ఊ ఇంక పోతే మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసాడు ఎగ్జామ్ బా రాయిలేదు లత పోయింది అని ఫస్ట్ టైం మన్నం ఆ సర్ కందేరు
అయి అవునా
ఫషు ఇ మ నోట్లో అడి ఆ మాట అండ
అవు అబ్బా మ్మ్
అది ఓ టూ బియా ఏదో
ఆ
కష్టమది
ఆ
మొత్తం చదివాడంట ఉదయం లేసి ఇంకా రివిజన్ చేద్దాం అనుకున్నాడంట అలారం పెట్టుకున్నాడు అలారం పెట్ పెట్టుకున్న తర్వాత అలారం పెట్టుకొని అలారం మోగితే ఆపేసి పడుకున్నాడంట ఇంకా రివీజెన్ చేయలేదు అడబోతే ఆ సెట్ త్రీ వచ్చిందంట అది కష్టమయిందంట
హ్మ్
పాత చీ బాగా రాయలేదు పాస్ అవుతాను అవనలత అని చెప్పి ఫోన్ చేసాడు అ ఎందు చేసావనే నువ్వు ఎగ్జామ్ లేదు ఉందని గుర్తుందానిక అసలా అని చెప్పి తి అట్ట
ఆ
ఏమనితిట్ట నీకన్నా లేదామ్మ వాడయితే లేయిలేదనుకో చదివి చదివి మీరు లేపొద్ద బాధ్యతా లేదా అని
అయ్యో ఉ వాళ్ళకి జెయింటువ్ కరెక్షన్ చేయరు కదా వాళ్ళకి
వాళ్ళ ఎందుకు చేస్త ఒళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు
వాళ్ళకి చేర్లే మనకే కాని అన్నీ ఏందవు సత్తావర అళ నండి అయితే మీ మీ తమ్ముడు అట్లా రాసాడన్న
ఆ ఎట్ట వద్దో ఏమో పాస్ అయితే బాగు ఎంపీసీఏ
ఆ ఊమ్
మ్మ్
టీ తాగవా
మ్మ్ తాగలా ఆ కేక్ తిన్నా ఒకసారి స్వీట్ తింటే నాకు మళ్ళీ స్వీట్ తినబుద్ది కాదు తా ఏతే చేయబుద్ది గాదు
నా కూడా తాగుబుద్ది గాల మరి ఎందుకో తెచ్చుకున్నా తాగుదాం లే కొద్దిగని చెప్పల్లా ఏం లేదు ఏమృమ్లోవరు లేరు ఎంద అసలు ఒకరు ఎయాడ ఒతాన్నరు
ఈ సెగకు మం సెగకి సెగ రూమ్ లో సెగయిపోయి ఒకటేమనీ
ఆ చల్ల గాలొస్తుంది మా రూమ్ దగ్గర డోర్ ఒ పన్ చేసుకుచ్చో ఉన్న
మహీ వాళ్ళ రూమ్ దగ్గర ఉన్న పెట్టే ఎగ్జామ్ అడిగేసి మహీ చెప్తా ఉంది ఈరోజు ఏమేమి జరిగినయో
ఆ
బా కూర్చున్నా ఇంక మీ ఇద్దరుం కూర్చుంటే మాటలు ఒగదెగవు మాకు
అసలవవ్ లే అక్క చెల్లెలు కూర్చుంటే
మా రూమ్ లోల్లి అబ్బా మీ అక్కా చెల్లెలు కూర్చుంటరూ ఇంక సినిమా కూడా చూడనియం ఇంకా
ఆ ఏ సెటిల్ బా ఏస్తా ఉంటదిలే మహి
నన్ నాడుకోడమే మా చెల్లికి తెల్సు
ఆ
ఓ నన్నాడుకోడం మా చెల్లికి తెలుసు
ఉమ్ మ్మ్ ఆ
అ లమ్మ వచ్చిందంట సెంటర్ దగ్గరికి
ఈ రోజా ఊమ్ అవునవును దగ్గిరుంది కాబట్టి వత్తా ఉంటారు పేరెంట్స్, నాజూడు యాడో ఉన్నాం ఉగాది కి ఇంటికి వోవా
పోదమా వద్దా అని ఆలోచిస్తున్నా
ఎన్ని డేస్ ఇస్తారంటా కరెక్ట్గా
మాకు పొంగలు కూడా ఉన్నాయి. సో అది పండగ అయిపొంగానే ఏ ఈ సో ఈ నెక్స్ట్ వచ్చే మంగళవారం
మేం సంక్రాంతి కదా మే చేసేది పొంగల్ అవన్నీ
ఏహే ఆ పొంగల్ అంటే మా బాషుల్ ఉమ్ మా ఊర్లో పోలేరమ్మ పెట్టుకునేదాం పొంగల్ అంటారులే మా ఊర్లో
ఓకే ఆ
ఉమ్ మేకపోతుల్ని, పోటెట్ళ్ళని, కోళ్ళనీ, అవి కోస్తారు
ఆ..
అంటే ఒరి కోసే ముందు ఆట్టా ఆమ్ ఉంది. నెక్స్ట్ మంగళవారం పోదమా వద్ దా అని ఆలోచిస్తున్నా
ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చే బట్టి నేను ఊరికి వెళ్తా, ఒక టూ డేస్ అనుకో అసలు పోన్ నేను ఎందుకంటే పోయకి వచ్చేకి జర్నీ సరిపోయిద్ది నాకి. ఒకా ట్ అట్లా మొత్తం అన్ని కవర్ అయితే ఒక ఫోర్ డేస్ అన్ని ఇస్తే పోతా అప్పుడు
మ్
మ్ అసలే మా ఈ టెన్ కదిరి తేరుంది లక్ష్మీ నరసింహమాస్ పామిది దాని మా పెద్దమ్మ పిలుస్ ఇస్తా ఉంది రా రా రా అని జెప్పి మొన్న మా పెద్దమ్ ఇత్తి డబ్ డబ్బుల్ వేపిచింది మా పెద్దనాన్న దగ్గర డ్రస్ తీసుకోమని అది కొరియర్ రాలేదు కదా అందరు పోతా ఉం అంటే నువ్వు మాత్రం రూమ్ లో కూర్చో ఇంటివా, నువేయవ డాన్సు నువ్ ఎంజాయ్ చేయవా అ చెప్పి
మ్
మీకు తెలుసు నన్ను తిడతాడు ఎందుకు పెద్దవాళ్ళు దగ్గర ఉండదు. ఆళ్లు ఊర్లో ఉన్నారు కదా ఎందూకుకేపిచూ కుంటావా అని చెప్పి సినడికి చెప్ ఆ దామ్కి వద్దు పెద్దమ్మా వద్దు నాక్ ఈ మా డాడీ వేస్తాడులే, ఎట్లో అట్లా చే చేస్తానులే అడ్జస్ట్ అయిపోతది లేంటే ఆహ లేదు నిను మీ డాడీ చెప్తా అను మా డాడీకి చెప్తా నన్ను చంపేస్తడు పోయింగ అని చెప్పఅన్న బయట ఉన్నవ్ కదా పెదనాన్న డబులువేస్ తాడు తీసుకోని అని చెప్ పనిద్దే బ్లాస్ట్ ఇంగా మా పెద్దనాన్న ఎసాడు వెళ్ళి తీసుకునా రిటర్న్ వచ్చేటప్పుడు మా డాడీ కాల్ చేసాడు ఎక్కడా అని చెప్పి అప్పుడు చెప్పాను నేను నువ్వేం తి పెట్టొద్దు డాడీ నెన్ చెప్తున్నా ఇప్పుడే అని చెప్పా అట్లా చేపిన నువ్వు ఫస్ట్ చెప్ ప్పుడూ దాన్ని మళ్ళా ఏం చేయాలో నేను చెప్తా అన్నాడు ఇట్లా పెద్దమ్మా డబ్ డబ్బులు వేసినింది పెద్ద నానోళ్ళు డ్రస్ తీసుకున్నా అన ఇప్పుడు చెప్పేదా అప్పుడు చెప్ చెప్పాలి కదా నువ్వు వేసినప్పుడే అని చెప్పి అన
ఉమ్మ్
అప్పుడు చెప్తే నువ్వు తీసుకోవ్ మళ్ళీ ఏమంటావా అని చెప్పి చెప్ చెప్పలేదు తీసుకున్నాక చెప్తాన్నా అని చెప్పి అంటీ దాతా ఆ తిన్ దా హుమ్మ్ నువు నువ్ ఎందుకు మాట్లాడిచ్చున్నావ్ ఆ ఏం గాద్ ఏం గాదులే హుమ్మ్ చెప్పాలా
అప్పుడేమన్ల గు నాన్న
ఏమన్నాడు సర్లే ఇంకా నాకు ఫోటో పెట్టు అన్నాడు పెట్టినా ఫోటో అంత చెప్పినాక స సారి చెప్తావా అంత అయిపోయినంక నాకు పిక్ పెడతావా అన్నాడు అప్ ఏదైతే ఏమి చెప్తన్నా లేద్ టే నీకు చెప్పకుండా ఉంటే నువ్వు అప్పుడు ఫీల్ అవ్వాలి చెప్తే చెప్తాన కదా నేను తీసుకున్నా అని చెప్ తే అంటే మా డాడీ లే అడ్రస్ కి మొన్న హాప్ సారి అది కొన్నా కదా దానికి హుమ్మ్ చెప్తే మరి సర్లే అన్నాడు మా అన్న సగం ఏసాడు మా పెద్దమ్మ సగం వేసింది డబ్బులు అట్ట తీసుకోపోయిఉంటి ఇంగ ఎట్లో ఇంకా తిన్నాలకి ఏప్రిల్ లో తిన్నాలు ఉంది మాది వే శ్రీయోగి వేమన్నది ఇగ దానికి అప్పుడు డ్రెస్ ఉంటుంది కదా అని చెప్పి ముందుగానే అట్ట తీసుకున్నాం
మీ రూమ్ లో ఎంత ఎంత మంది
ఎయిట్ మెంబర్స్ ఇంకా ఇద్దరునీ ఏసిద్దంట ఖాళీ ఉందని చెప్పి ఈడ ఒకటి వేపిస్తాడంట ఒకసార్ ఇక్కడ చెప్పాడు ఆయన ఏం చెప్పలా ఒకోర ఇక్కడ ఒకటి అక్కడ ఒకటంట లాస్ట్ బట్టల్ ఆరేసుకుంటల ఆడ ఒకటి ఏపీ ఆయన్ నెత్తిన అరెయలెంగా ఆ వాళ్ళకీ ఏం అనాకూడదంట ఒక మార్క్ పోయిన వాళ్ళు సూసైడ్ అట్లా చేసుకుంటారని చెప్పి తి అది ఎప్పడన్నా రావచ్ సార్ సార్ చెప్పాడంట వాళ్ళకి పావని వాళ్ళకి ఏమని మీరంటే ఎటో అట్లా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళు అట్ట కాదు కదా ఆ వాళ్ళు సూసైడ్ చేసుకునే దగ్గర పోతరు ఒక్క మార్కు పోయినా కూడా వాళ్ళకి మొత్తం ఏమంటారు అట్లా చేసుకుంటారు అందుకే వాళ్ళ కానే పెట్టి పెట్టేస్తున్న అయినా వాళ్ళకి వన్ అవరే కదా ఫోన్ యూస్ ఉండేది మీకేం మీకేం అట్లా ఉండదు కదా మీరు ఎట్టాన్న యూస్ చేసుకుంటారు వాళ్ళకు వన్ అవర్ ఉంటది ఫోను అని చెప్పాన్న హుమ్మ్ మనది తీసుకోర్లే ఇంకా
హుమ్మ్
తీసుకోవారంట రామ్ సార్ చెప్పాడు ఆ వాళ్ళకి వన్ అవర్ ఏ అంట ఇచ్చేది ఫోను
ఇంతకు ఎవరు వచ్చేది
సీఎంఏ వాళ్ళు సీఏ వాళ్ళు సీఎంఏ వాళ్ళు
ఆహ
ఆ ఇతే ల్ ఇచ్చి వాళ్ళు వస్తారంట
ఎడికి వచ్చిన తర్వాత అ మారిపోతారులే
ఏమో తెలీదు ఇందక ఈడ ఉండి ఉండే పాప ఈడికి వచ్చినాక అందరు చేంజ్ అయిపోతారులే వాళ్ళు కేసులు కూడా పెట్టిస్తున్నారంట రూమ్లలో
అబ్బో
విల్ బాయ్స్ న్నారు కదా వాళ్ళకి ఎందుకు పెట్టిలేదని అడుగుతే మేడం వాళ్ళకి మరి వెంకటచలం షిఫ్ట్ చేస్తాం కదా బాయ్స్ కి అందుక అని చెప్పి ఇక్కడ ఫిక్స్ చేయ వాళ్ళకి ఏసీ పెట్టయలేదు ఇప్పుడు వస్తున్నారు కదా ఇప్పుడు రూమ్ల ఇప్పుడు కొత్త రూమ్స్ అన్ని రెడీ చేపిస్తున్నాం కదా ఆ రూమ్ ఆ రూమ్లలో అంతా ఏసీ న పెట్టి డిస్తన్నమా అని చెప్ప అన్నారంట మేడం హ్మ్మ్ వాళ్ళ వాళ్ళకంతా డిఫరెంట్ లే వానికి టైమింగ్స్ వేరుంటాయి.
ఏసి ఏసీ పెట్టుకున్న డబ్బులు బాగాలాగతర్లే
లక్షల్ లక్షల్లాగు
ఆ ఏసి నాన్ ఏసి కదా ఉంటాయి డబ్బులు బానే లాగుతారు ఆ ఉ టది
హ్మ్ నిదర వత్తుందా
అట్టే ఉంది
స్టడీ అవర్ కిరావా
ఉందా
ఏం లేదు అనుకుంటున్నావ
యాడ బెడతారు యాడ బెడ తరు
అవును కదా లేదు ఈ రూమ్లలోనే మర్చిపోయా నేను ఇంకా స్టడీ రూమ్ లో ఉంది కదా దనుకుని టైం చూస్తా ఉన్నా నను రాము ఆ సార్ చెప్పాడు రూమ్లలో కూ రూమ్లలోనే కూ కూర్చోని చదువుకోండి మేడం ఫోటో తీసి పెడతారు
మనం స్టడీ రూమ్ లోనే ఉంటేనే చదవము అలాంటిది రూమ్లలో కూర్చోని ఏం చదువుతాం చెప్
అదే కదా ఆయన చెప్పిండ లే సార్ నిన్న మేడంకి వాళ్ళు రూమ్ లలో కూర్ చర్ంటారు మీరు ఫోటో తీసి బా మంచి నీట్ గా తీసి పెట్టండి మాకి నా గ్రూప్ లో సెండ్ చెయ్యండి అనా హ
చెప్పింది మా వార్డెన్ చెప్పింది రూమ్ లో కూర్చోండి తీసుపెడతాను
హ చెప్పింది
ఈ
నిద్దరొతుందా పనుకో
నిజంగానే వస్తుంది సరే అయితే
సరే బాయ్
బాయ్